హలో హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీరు ఏం చేస్తున్నారు ఏం లేదు తింటున్న అవునా ఏం కర్రీ
మిక్చర్ తింటున్న
మిక్చరా
నా వాయిస్ వినిపిస్తుంది
హు
నా వాయసు నాకే వినిపిస్తుంది
అవున
స్పీకర్ ఏమైన ఆన్ చేశారా మీది ఒకే స్పీకర్ ఆన్ చేసర
స్పీకర్ ఆప్షన్ లేదు ఇందులో
ఇప్పుడు ఒకే తిన్నారా మీరు
ఆ తిన్న
ఎం కూర
మాది చిక్కుడు కాయ
చిక్కుడుకాయనా చిక్కుడుకాయ ఇప్పుడు వెళ్తున్నాయా
ఆ వెళ్తున్నాయి మార్కెట్ లోనుంచి తెచ్చినాం మేము
అంటే చలికాలంలో వస్తాయేమో
చలికాలంలో వస్తాయి కానీ వాటర్ ఉంటే అవుతాయి అనుకుంటా కానీ ఇప్పుడు అంత టేస్ట్ ఉండే
మరి టేస్ట్గాంగ అయ్యిందా లేద కూర
బానే ఉంది
తిన్నార మరి
ఆ తిన్నా మీదేం కూర
మాది కాకరకాయ అండి కాకరకాయ పులుసు చేసు
అవునా చేదు ఉండద
లేదు మా అమ్మ చక్కర ఎస్తది
చక్కర ఎస్తదా
అంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా రావడానికి సప్లై చేస్తుంది అంటే కొంత ఒక్కొక్కసారి ద అవుతుంది కదా అట్లా కాకుండా మూత పెట్టకుండా ఉన్నా కూడా బానే ఉంటది కర్రీ
అవునా
ఫ్రై ఎక్కువ తింటా ఇది మసాలా పులుసు కంటే
అవున
ట్రై చేస్త అసలు చేదు ఉండదు
ఆహా
టిఫిన్ చేసర మరి మీరు
ఈ రోజు టిఫిన్ ఏం చెయలేదు డైరెక్ట్గా అంతే రైస్ తిన్నాం
మేము దోషుల పిండి ఉండే అయితే గుంత పొంగనాలు చేసిన
అవునా బాగుంటాయ అట్ల
దోశల పిండి ఇడ్లి పిండి వీటిలో మన బియ్యం పిండి ఉన్న మైదా కలిపితే కొంచెం మైదా ఇ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ చిన్న చిన్నగా కూర్సి కొత్తిమీర మన జీలకర్ర కొంచె అట్ల చేసి గుంత పొంగనాలు అది ఒకటి ఉంటది ప్యాన్
ఆ
గుంత పొంగనాలికి సంబంధించింది షాపులు అడిగితే ఆదిస్తరు దానికి ఆయిల్ బూ పిండి వేయాలి ఫస్ట్ పిండి మల నేనే చేస్ ఈ రోజు పిండి ఫస్ట్ మధ్యలో కొన్ని ఇట్ల హోల్స్ ఉంటాయి అన్నట్టు మధ్య దాంట్లో ఏదు ఎందుకంటే అక్కడ హీట్ ఎక్కువ ఉంటది కదా మంట
ఆ అవును
చుట్టూరు వేసి లాస్ట్ మధ్యలో వేసి ఇట్లా మూద పెట్టి కొంచెం హోమ్ స్టే పోగా టూ త్రీ మినిట్స్ ఉంటే అవి ఇట్లా కొంచెం ఉడుకుతాయి మంచిగా నెక్స్ట్ ఇంక ఉల్టా తిప్పేస్తే బాగుంటది
అవునా
ఉ
మీరుంక ఏమేం చేస్తారు బ్రేక్ఫాస్ట్ లో వచ్చా మీకు అన్ని
ఇంక స్నాక్స్ ఇట్ల బోండా ఇట్లాంటివి చేస్త ఇడ్లీ రాదు దోశ ఒసు ఈ అయిన ఈ వస్తాయి అండి నాకు పిండి కలపడం అవేం రావుగాని వేయడం ఒచ్చు
అవునా
పిండి కలుపుతార మీరు
ఆ కల్పుత నేను
అ టూ డేస్ నాన పెట్టాలా అండి బియ్యము
లేదు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానితే సరిపోతది
అ మా ఇంటి పక్క వాళ్ళు వన్ డే మొత్తం అన్నారు
లేదు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అట్ల నాంతే సరిపోతుంది
అంటే నైట
ఆహా మేమైతే మార్నింగ్ అంటే ఈ టైం వరకు కొంచెం ఇట్ల అంటే ఈవినింగ్ మిక్సీ పట్టి పెట్టుకుంటా సిక్స్ వరుకు అట్ల
మిక్స్సి వేసినక మల్ల ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంచాల
ఇక నైట్ మొత్తం అట్లనే ఉంటది కదా
ఆహా ఈవినింగ్ దోశ వేసుకోవాలంటే
వేసుకోవచ్చు కానీ అదంత కొంచెం ఇంకా ఇట్లా ఆ పిండి ఇట్లా పుల్లియది కొంచం కొంచెం అట్ల ఉండాలి కదా
ఆహా ఈవినింగ్ దోశ వేసుకోవాలంటే ఎప్పుడు నానబెట్టాలి అంటున్న
ఏంటిది దోస ఈవినింగ్ వేసుకోవాలంటే ఎప్పుడు నానబెట్టాలి ఇప్పుడు మార్నింగ్ ఇ ఇప్పుడు నానబెట్టుకొని అప్పుడప్పుడు మిక్సీ పట్టుకుని వస్తాయి గాని అంత ఇది ఉండదు మంచిగ రావు
ఆహా
ఆ నైట్ మిక్సీ బట్టి పెట్టుకుంటే మార్నింగ్ వరకు పిండి కూడ కొంచెం వస్తుంది ప్లస్ కొంచెం కొంచెం లైట్ గా పూసినట్టు ఉంటే టేస్ట్ కూడ బాగుంటది
ట్రై చేసార
ఆ చేశాను మీగచ్చ
ఆహా వడ రాదండి
ఓ వడ కూడ అట్లనే
ఎట్ల ఎస్తారు వడ కరెక్ట్ హోటల్స్ షేప్ వస్తంద మీకు
వచ్చినాయి టూ త్రీ టైమ్స్ ఈ మధ్యలో చెయ్యట్లేదు గాని
అవును ఎట్ల ఇస్తారు చేతితోట ఎట్లా ఇస్తార కవర్ మీద
లేదు గిన్నె మీద ఒక గిన్నె తీసుకొని దాని మీద వేస్తా నేను
ఆ
అవున గిన్న అంటే ఎట్ల ఎస్తరు
బ్యాక్ సైడ్ ఉల్ట తిప్పి అందు మీద పిండి వేసి కొంచెం ఆయిల్ చేసి దాని మీద వ వస్తాయి పెద్ద షేప్ ఏంటి
పిండడి ఆ తుకోబోతుదా గిన్నెకి
లేదు అతుకుపోదు కొంచెం వాటర్ పూసి దాంట్లో వెదితే మంచిగ పోతాయి మంచిగా అయితాయి పెద్ద సైస్ మంచిగ వస్తాయి
అవును అట్ల ఎప్పుడు ట్రై చేయలేదు నేను మా అక్క చూసినప్పుడు చూసిన ఏంట ఎంటే మన చాయ్ ప చాయ్ది ఉంటది కదా జాలి దాని వెనుక కొ వాటర్ పోసి అట్ల వేయడం చూస
అవునా అట్లా కూడా చేయొచ్చు కాని నేను అట్లా చేయలే ఇట్లానే చేస్తా
అవునా టేస్ట్ బాగుంటాయా అండి ఇంట్లో
ఆ బాగుంటాయి
మ్మహు ఇడ్లీ హల్ది అంటారు అసలు
అవును అది అంటే ఆవిరి మీద ఉడుకుతాయి కదా కాకపోతే కొందక అవి నచ్చ నచ్చాయి మా ఇంట్లో ఎక్కువ అవి నచ్చాయి అంటే కొంచెం ఏంటిది ఆ ఓన్లీ చప్పచప్ప గట్లు ఉన్నాయంటారు ఓన్లీ అంట ఆవేరు మీద ఉడుకుతాయి కదా మ్మ్ చట్నీ ఉంటది కాని ఇప్పుడు దోశలో లైట్ గా కొంచెం ఆయిల్ వేస్తాము అవి వడ అంటే మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అట్లా ఉండయి కదా అని వాళ్ళకి అట్లా అనిపిస్తేయి
ఆహా ఎక్కువ ఇష్టపడరు అన్నాట్టు కానీ హెల్తీకి అదే మంచిది కదండి
మీరు తింటారా ఇడ్లీ
నా కూడా ఇష్టం ఉండదు కానీ ఇక చెప్తా అందరికి తినాలి అని
అవునా మీరు తినరు కాని చెప్తారా
ట్లన్ని చేస్తాను నాకు ఎందుకో నచ్చా అ నచ్చావాన్నట్టు అవి
ఆహా మీకు ఇంకేమి ఇవ్వచ్చు స్నాక్స్ ఐటమ్స్ నూడిల్స్ చేస్తారా మీరు
ఆ నూడిల్స్ చాలా ఇష్టం అండి నూడుల్స్ చేసా మన ఇప్ప మ్యాగీ ఇవి కా కాకుండా నార్మల్గా దొడ్డువి కూడా దొరుకుతాయి బయట బేకరీలలో వాటితోటి కూడా చేస్తా మన పెద్దది ఉ ఉంటది కదా కడయ్ అంత పెద్దది కాకుండా రెస్ వాళ్ళు చేస్తారు కదా పైన ఫాస్ట్ ఫుడ్ లో అవి లేవు అది ఉంటే ఇంకా బాగొస్తుది వాళ్ళు ఇంకా సాస్లు యూజ్ చేస్తారు లేవండి టమాటాకిచ్చప్ప అవి స్తారు అవి లేకనే ఇగ నా స్టైల్లో చేస్తా
అవునా బాగుంటాయి మరి టేస్ట్
ఆ ఇట్లా కూడా బాగుంటాయి అట్లా కన్నా అది ఇంకా బాగుంటది అనుకోండి బయట తింటే కానీ ఇంట్లో హెల్తీగా చేసుకుంటె బాగుంటాయి ఇట్లా మ్మ్ మీకు రాదా ఇప్పీ
మేము అవి తినము ఎక్కువ మాకు నచ్చదు మా ఇంట్లో వాళ్ళది
అందుకు అంత టేస్టీ గా ఉంటాయి కదా ఇప్పుడు అంద
అది అది హెల్దీ కాదు మేము తినమ
అవున మా సేమియా చేంతార మరి
సేమ్యా కూడా తక్కువ
సేమ్య ఏమ అంతా పెద్దగా ఉండవు కదా అండి
కి ప్రసాదం పెడతాం కదా జస్ట్ పాలల్లో వేసిస్తం పాయసం అట్లా చేస్తాం సేమియా ఉప్మా ఏం చెయ్యం మేము
ఎకువ జెయరా
ఎకువ చెయం ఎప్పుడు పయసమే అదికూడా నచ్చదు
ఇప్పుడు మీకు ఇష్టమా మరి
ఆ నాకు ఇష్టమే ఫస్ట్ తినేదానికని ఇప్పుడు నేను కూడా తినట్లేదు
ఇప్పుడు మీకు ఇష్టం నీ ఇంకా వాళ్ళ కోసం అలవాటువాల్ కొని అట్లోనే ఉన్నారు
ఆ నేను ఎప్పుడు ఒకసారి ట్రై చేసినా గానీ నాకు కరెక్ట్ గా కుదరలేదు అప్పటి నుంచి నేను ట్రై చెయలేదు
అవునా ఈజీనే అండి ఏం లేదు
ఎట్లా జెస్తాం చెప్పండి ఒకసారి
ఇప్పుడన్ని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ రెడీ గ పెట్టకువాలె
మ్మ్
పోసి ఇవన్నీ పెట్టుకున్నాంక ఆయిల్ వేసి ఫస్ట్ తాలింనక ఇవన్నీ వేసుకుంటాం కదా ఇట్లా ఇవ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి అవి ఇంకా వేగినంక మనము ఫస్ట్ అట్లా కొంచెం వేసుకోవాలి వాటర్ వేయాలిన్నట్టు ఆ వాటర్ మొత్తము ఇట్లా కావాలన్నట్టు దగదగగగా కాగినాయి అనుకోండి
ఆ
వాటర్ అంతా అట్లా వస్తా ఉంటాయి కదా అట్లా వచ్చిన ఇప్పుడు ఇ సేమ్యాని వేసేయాలి సమ్
కానీ వాటర్ ఎంత ఎంత సేమ్యాకి ఎంత వాటర్ పోయాలో ఎట్లా తెలుస్తాది
ఎంత ఏసినా కూడా అది దగ్గర పడే వరకు ఉంచలే గ్యాస్
దగ్గర పడే వరకు ఉంచితే మళ్ళా ఉప్పుకారట్లే సై కొయ్యిమల తర్వాత కారం అట్లేట్లయితయ్ ఇప్పుడు సపోజు ఇప్పుడు బియ్యం ఉన్నాయి ఇప్పుడు మీరు రైస్ అండుతారు రైస్ కి ఒక గ్లా కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్
అట్లా పోయాం మేము చేయితోటి చూసుకుంటాం
ఇప్పుడు చేయ్యతోటి చూసుకుంటారు కురతగాని మరి దీనికి ఎట్లా వేస్తారు సేమియా ఉప్మాకి
సేమ్యా మీరు గిన్నెలో తీసుకుంటారు కదా ఇంత ఏసీ కున్నాం ఇద్దరు మందమ్మా ముగ్గురు మందమా నలుగురు మందమా అట్ల తీుకున్నప్పుడు మ్ ఆయంతంటే ఆయంత అంచనా ఏదైనా మనం అనుకొని వేసుకోవాలి అప్పుడే ఎస్తా ఎస్తా ఉంటే మీకే ఓస్
ఏమో ఒకసారి అట్లానేేస్తే బాగా వాటర్ అయ్య అది ఎట్లెట్లనో అయ్యి ఫెల్ అయిపోయింది అప్పట్నుంచి ట్రై చేయట్
మ్మ్ ఫస్ట్ ఫస్ట్ ఎవరికి రాదులేండి
మ్మ్
చేస్త చేస్తా ఉంటే ఏదైనా వస్తుంది న దగ్గర నాయిస్ ఇన్పిస్త్ స్తుందా
లేదు
తిన్నట్టేమనాస్తుందా
వస్తుంది అప్పుడప్పుడు
నేను మిక్చర్ తింటున్నానండి ఫస్ట్ చెప్పాను కదా
ఆ
సరే మీరు కూడా తినండి సమోసా హా ఓకే ఓకే
మ్మ్ బాయ్
మ్మ్